ఎప్రిల్ ఎ ఏటీన్ నీక్ తెల్సా
ఆ అయితే
నీ బర్డే ఎప్పుడు
న బర్త్రే నా బర్త్రే కరెక్టుగా ఐదు రోజ తేడా అంతే నాది ఇరవై మూడు హలో హలో
టూ అయిపోయాయి హలో ఆ వన్ టూ త్రీ ఆ నా బర్త్డే ఏప్రిల్ ఏ ట్వంటీ త్రీ అవునా ఏప్రిల్ లోనేనా నీ బర్డే కూడా
పార్టీ ఏంటి మరి
అబ్బా నా ఎంప్ ఒకటి అయిపోను నిజంగా నేను బిర్యానీ తీసుకోపోతా నిన్ను సరేనా
చంపోతే టైపోతేనా
ఉమ్ అవును ప్రాం
అది ఎప్పుడయిపోద్ది
అయిపోతది నా గోలే అది. అయిపోతది చూడు. విజయ్ నాకు, ఏ అయిపోయింది నీ కోడ్ నీకు ఆ నీకు క్లాసెస్ వింటున్నావా నీ ఉడిమి ఉడిమి క్లాసెస్ వింటున్నావా? బా చెప్తున్నారా? ఉమ్
కాతే ఒక్కటే బాగా మషిన్ లర్నింగ్ ఉందిగా
నేను డే హలో ఆ వినబడుతుంది.
మిషన్ లర్నింగ్ వస్తదా?
ఆ అవును ఉంది.
ఆ క్లాస్ వరకు మంచిడు
ఆహా ఆ లెక్చరర్స్ బాలేరా చెప్పేవాళ్ళు ఓకే ఫీడ్బ్యాక్ ఏ రాదా మీలో మీరు రాలే చర్ బాలేదు, బా చెప్పట్లేదు అని చేంజ్ చెప్పించుకోవడానికి అలా
అంటే ఆ సబ్జెక్టే అంత ఏం చేయలేం.
ఆహా
ఆ సబ్జెక్టే అలా ఉంటదంట.
ఉమ్ వ్యా వావ్ గ్రేట్ కదా అసలు నీకెన్ని అవర్సు క్లాసెస్ హ హలో
ఏంటిది
ఎన్వర్స్ క్లాసెస్ వినాలే ను రోజు టు
మన ఇష్టం అది మినిమం థర్టీ మినిట్స్
మినిమం థర్టీ మినిట్స్ ఆ
అదే మనిష్టం
ఆ నువ్వు ఇప్పుడు నువ్వు సరే నువ్వే ఫీల్డ్ నుం ఫీల్డ్ లో నుంచి వినాలి అనుకున్నా, నీ ఇష్టమా అది.
నేది ఇప్పుడు అదర్ లాంగ్వేజెస్ కావాలంటే నేర్చుకోవచ్చు.
ఉమ్
మన కోర్సు కావాలంటే మన కోర్సు మెషిన్ లెర్నింగు, పైతాను, జావా అయి నేర్చుకోవచ్చు.
ఆ
అది వద్దు నాకు సైబర్ సెక్యూరిటీ కావాలంటే అది నేర్చుకోచ్చు, లేదంటే బిబిఏ మార్కెటింగ్ నేర్చువచ్చు, ప్రతి దాంట్లో సర్టిఫికేట్ వచ్చిద్ది. లేదంటే ఆప్ట్యూడ్ ఉంటది కదా
ఆ
ఆంటీ డ్దు నేర్చుకోవచ్చు ఏదన్నా యూపిఎస్సి అంట ఇట్లాంటి ప్రిపేర్ అయ్యటప్పుడు అవి నేర్చుకోవచ్చు
అవును అవ దాని అన్నిటికీ యాక్సెస్ ఉన్నద యూపీఎస్ నేను ప్రిపేర్ అయి
ఇక ఎందుకు మా చె కుంటే మొన్న టీసీ పోస్టులు పడ్డాయి పెట్టుకోవాల్సినది
అంటే
ట్రైన్ టికెట్ కలెక్టర్
ఓకే ఓకే
యాభై వేలు స్టార్టింగ్
అవునా యాభై వేళ
ఆ అది సెంట్రల్ రైల్వే స్టేట్ కాదు మొత్తం
నాకు చెప్పొచ్చు కదా అసలు మరి నేర్పియచు కదా ఇరు
అంటే అమ్మాయిలు ఎక్కువ రాయ ప్రిఫర్ చేయరు కదనేను కూడా పట్టించుకోను
అదే అమ్మాయిలు కాంపిటీషన్ తక్కువ ఉంటేనే బెస్ట్ అసలు అది ఇలాంటివి నాకు చెప్పొచ్చు కదా
ఎ ఎడ్ చదువుతు చదువుతా చదువుతా అంట చదవ పెట్ట ఎందు చెకు నీకు
సర సర
చదువుతా చదువుతా అంటావు చదవరూ పెట్టావు
ఇ టెన్క్షన్ నీకు అర్థం కావట్లేదు విజయ్ నేను బుక్ పట్టుకున్నాను అనుకో ఇప్పుడు గాడ్స్ వేర మొత్తం అదే గుర్తొస్తుంది అడ్మిషన్ యితే మొత్తానికి వద్లి సను చిరాకై నాకైతే
ఎప్పుడు చేస్తావు మరి
చేస్తున్నాయి ఇవాళ ఎమ్మెల్యే రాశాను ఇచ్చేసాను ఓఎస్పీ కరెక్షన్ చేయిించుకున్నాను అయిపోయింది స్లో స్లోగా చేస్తున్నాను
సియన్ రాస్తున్నావా
సీఎన్ రాయలేదు కదా నువ్వు పెట్టలేదు కదా ఇంకా
అవునా అంతే కదే
అయ ఉన్నదా ని దగ్గర పెట్టు కదా నేను నిన్న కాల్ చేసి నే అందుకు సీయన్ పెట్టమని
ఉన్నది అనుకోంట చూడలీ నేను కూడా రాయాల
పెట్టు రాసుకుంటా ఇవాళ అవును మనకి నైన్టీెన్త్ రోజు ఆ లేదు చల్
ఎంతసేపు అయింది
అయ ఎల్ అదే మా లేదు
వేయకపోయావా డ్యాన్సు
వద్దులే చాలులే ఏం వద్దు కాదు విజయ్
ఆఫ్
ఆ అది ఏంటంటే ఉగాదికి హాలిడే ఉందా మనకి
ఉం
అవునా
అంటే నైన్ థర్టీ నుండి వన్ థర్టీ దాకా
హల్ ఆ లీవ్ అంట నైన్ థర్టీ టు వన్ థర్టీ క్లాసెస్ లేవు అన్ అంతే కదా మనకి లీవ్ అన్నట్టే కదా మనకి ఒక సెవెన్ టు నైన్ ఆ అంతేలే ఒక క్లాస్కి వెళ్తే అయిపోతుంది ఏముంది దాంట్లో
రెడీ అవ్వవా మరి
ఆ
నేను ఆరోజు పంచ కడతాన్న
ఓకే ఎంజాయ్
బ్లాక్ షర్ట్
ఉం
కుర్రాళ్ళు ఉన్నట్టుంటాం
ఎలాంటిది తీసుకున్నారు
ఏం తీసుకోవాలే మా ఫ్రెండ్గాడి కాడ బ్లాక్ షర్ట్ ఉంది లుంగీ ఒకటి మావోడు పంచ అంటుంటే పం జియోగ్రఫీ ఉందిగా నేపాల్ స్టైల్
లుంగి కట్టుకుంటారా పంచ కట్టుకోర లుంగి అంటేంది పంచ అంటేంది బే
స్టైలుగా ఉంటదు లుక్కీ అయితే
లుంగి అంటే నార్మల్ డెయిలీ వేరు కదా అ స ఓకే ఫై
అనుకుంటున్నాం మరి ఏది జరిగిందో తెలిదు
ఆ శ్రీహ కూడా కట్టుకుంటున్నాడా ఏ ఊరికే మ్యా
కట్టుకో అనీ చెప్పానా
చెల్
ఆ
నువ్వు నీకేంది శ్రీహరి పిచ్చి పట్టిందని అంటుంది అంటే ఉదయ్ నేను చెప్తున్నాను అదొక మ్యాటర్ నాకు అంటున్నా
ఓవరేషి
ఆ
చెప్తా ఆగు దీక్ష నిన్నిట్ట పంచ కట్టుకోమందిర అని చెప్తా
ఏం వద్దబ్బా వామ్మో వద్దు
చెప్తా కఖచ్చితంగా చెప్తా
పెయింగ్ వేస్ ఫెలో
టైం అయింది
అయిపోయింది సెవెన్ అసలు నేను ఇప్పటికి నీకు ఎన్నిసార్లు మాట్లాడడం మాట్లాడం ఈతాటన్ ఫోర్త్ ఫిఫ్త్ ఇంకో టూ టైమ్స్ నాతో మాట్లాడితే చయాలి నేను
నువ టైమ్ సింగ్ కట్లే నా చెవిలోన రతాలచ్చక్టన్నాయి
అబ్బా అసలు నువ్వయితే అసలు లవర్ లవర్ ఎట్లా మెయింటైన్ చేస్తావు నువ్వు గంటలు గంటలు మాట్లాడతారు
ఆ వల్లగాదమ్మా అంత గంటలు మాట్లాడుతురు
ఇవాళ ఒక్క రోజు మాట్లాడ నాకు ఒక టూ థౌజండ్ వస్తాయి చాలా నాకు ఆశా ఇప్పుడు నేను ఇప్పడు నుంచి నాకు అత్య వద్దమ్మా
ఆస్
నాకు ఇవాళ ఒకసారి టూ టైమ్స్ మాట్లాడ అంతే నాకు చదువు చెప్పు కదా అ నాకు జీకే చెప్పు నేను నేర్చుకుంటాను ఇప్పుడు
ఇండియా ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు
ఇండియా ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆది జవహర్లాల్ నెహ్రూ
జవహర్లాల్ నెహ్రూ కూతురి పేరు ఏంటి
జోహ కరెక్ట్ కదా జవహర్లాల్ నెహ్రూ జవహర్లాల్ నెహ్రూ నెహ్రూ కూర్తురు పేరు ఏంటిదంటే ఇందిరాగాంధీయా
ఆ
కరెక్టే కరెక్టేనంట
అసల పేరేంటి
ఇందిరాగాంధీ అసలు పేరు తెలీదు
ఇందిరా సోనియాగాధయా కొద్దిగానా ఉందా నీకు
నాకు తెలియదు వాళ్ళు నేను వాళ్ళ పేర్లు విన్నాను అట్లా గెస్ చేసాను అంతే
ఎవరికైన్నా చెప్పిన అనుకో కుడుతారు కూడా ఇందిరాగాంధీ అసలు పేరు సోనియా గాంధీ అంత అబ్బా బాబా వేరే లెవలు అసలు నువ్వు
ఆ ఇప్పుడు నువ్ ఇంత ఇంతకు ముందు అడిగింది ప్రెసిడెంట్ కదా ఫస్ట్ ప్రెసిడెంట్ కదా ప్రైమ్ మినిస్టర్ ఓకే ప్రైమ్ మినిస్టర్ రవీంద్రనాథ్ ఠాగూరు
ఏ నీకు మైండు పోయింది నాకు అర్థం అయింది
నేనేమ అన్నాను ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అన్ జహర్లాల్ నెహ్రు అనానా ఆ జహర్లాల్ నెహ్రు రో
ఆ సోప్
నేనే చెప్పను మీరే మర్చిపోయిండ్రు
అందుకే అంటన ఎల్కేజీలో ఎయ్యాలని
నేను ఎల్కేజీ చదకూడదు కావచ్చు అందుకే ఇట్ల ఏస్తున్న అ
తొందరగోత్త ఫస్ట్ వరాల కూడా ఇప్పుడే వచ్చిండు
స్ట్ వల్డల్ వరల్డ్ వార్ నైన్టీన్ నైన్ నైంటీన్ సిక్స్టీ సెవెనా
బమ్మా ను దేవత వమ్మా
అహ్
నీకు నీకున్న జనరల్ నాలెడ్జ్ కి బ్రో ఆ టీసి వున్నాడు జూడు టికెట్ కలెక్టర్ అ ఆప్ పోస్ట్ అసలు అందరిలో టప్ టాప్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నీకు కాకపోతే లాస్ట్ నుండి వచ్చింది
అందుకే నేను చెప్పు అని చెప్పినాను నేను నాకు నేర్పి అని చెప్పాను ప్చ్ నేను రా ఉ చెప్పు నైన్టీన్ సిక్స్టీ సెవెన్ నైన్టీన్ ఫోర్టీ టిలానా
ఆ చెప్పిక నైన్టీన్ ట్వంటీ నైన్టీన్ లెవెన్ అన్నీ చెప్ ఇక్కడ నైన్టీన్ ఫోర్టీన్
నైన్టీన్ ఫోర్టీన్ లో ఫస్ట్ వరల్డ్ వార్ స్టార్ట్ అయింది
ఆ
మొక్కే
ఏండ్ ఐంది నైన్టీన్ ఎయిటీన్
నైన్టీన్ ఫోర్టీన్ లో స్టార్ట్ అయింది నైన్టీన్ ఎయిటీన్ లో ఎండ్ అయింది ఓకే
ఊ
ఊ
గది సంగతి హిట్లర్ తెల్సా నీకు హిట్లర్
హిట్లర్ అవును హిట్లర్ హిట్లర్ సీరియల్ ఉంది ఒకప్పుడు ఏ హైపోయింది ఫార్టీ మినిట్స్ ఎక్స్ట్రా మాట్లాడిన ఆగు నేను మళ్ళీ చేస్తా
ఆ